హలో
ఆ హలో
అమ్మా ఈ రోజు ఏం వండాలి చాలా ఆకలిగా ఉంది
హుమ్ ఈరోజు సింపుల్గా అన్నంపప్పు టమాటా పప్పు అలిపిరి చేసేద్దాం అనుకుంటున్నాను
బాగుందమ్మ కానీ చికెన్ కర్రీ కూడా తినాలనిపిస్తుంది
చికెన్ ఉందా ఫ్రిజ్ లో
ఆ ఉందమ్మా నిన్ననే నాన్న తీసుకొచ్చారు
సరే అయితే ముందు చికెన్ కర్రీ మొదలు పెడదాం
ముందు ఏం చేయాలి
ముందుగా చికెన్ కడగాలి తర్వాత అందులో ఉప్పు పసుపు మిరపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఉంచాలి
గరం మసాలా కూడా వెయ్యాల
అవును చివర్లో వేస్తే మంచి వాసన వస్తుంది
సరే అమ్మ నేను చికెన్ కడుగుతాను ఫస్ట్
అవునా నీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం మంచిగా మాట్లాడు
హుమ్ ఫస్ట్ ఇక నేను చికెన్ కడుగుతను
అంతలో నేను ఉల్లిపాయలు టమోటాలు కట్ చేస్తానలే
మ్మ్ మా ఎన్ని ఉల్లి పాయలు వెయ్యాలి
మూడు ఉల్లిపాయలు సరిపోతాయి చికెన్ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది
టమోటలు ఎన్ని వెయ్యాలి
రెండు చాల్లే
మ్మ్ అమ్మా చికెన్ కలిపేశాను కడిగేసాను
సరే ఇప్పుడు పాన్ తీసుకొని నూనె వెయ్యాలి
మ్మ్ ఎంత నూనె వేయ్యాలి
తొమ్మిది స్పూన్లు చాలు
నూనె వేడి అయ్యిందమ్మ
ఇప్పుడు జీలకర్ర బిర్యానీ ఆ కూలావంగాలు వేయాలి
ఫెమిలీ
ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి సరేనా
బాగా కలుపుతున్నాను
జాగ్రత్తగా కలుపు కాలిపోకుండా చూడాలి
సరే అమ్మా ఇప్పుడు టమాటాలు వేనా
అవును టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉండాలి
అలుప్తోన్నానా
ఆ
అయన్ మమ్ మెత్తగా అయ అయితమ్మాదను
ఇప్పుడు అల్ల మల్లులు పేస్ట్ వయ్య
ఆ చాలా బాగుందమ్మా
మంచిగా మాట్లాడు ఏమైంది నీకు చాలా లలా్యాగ్ చేసి మాట్లాడుతున్నావు
ఏం లేదుది కలుపుతున్నా కదా దానితో చూసుకుం మాట్లాడుతున్నా
ఇప్పుడు మసాలాలు వేయాలి మిరపొడి ధనియాల పొడి పప్పు
తరువాత చ కన్వయ నాము
అవును ఇప్పుడు చికెన్ వేసి బాగా కలపాలి
ఆ అమ్మా ఇంకా ఏమైన వంట చెద్దామా
అవును ఆలి ఫ్రై కూడా చేద్దాం
నాకు ఆలూ ఫ్రై చాలా ఇష్టం
మ్మ్ ముందుగా ఆలుగడ్డలు తొక్కత్ తీసి దాన్ని ముక్కలుగా కట్ చేయాలి
నేను కట్ చేస్తాను. ఫస్ట్
జాగ్రత్తగా కట్ చేయి చేతికి గాయం అవ్వకుండా చేయోడాలి
అయ్యిందమ్మా
ఇప్పుడు మరో పాన్లో నూనె వెయ్యి
ఆ ఎన్ని స్పూన్లు వేయాలి దీనికి
అవును ఎన్ని వేస్తావ్ ఒక రెండు స్కూన్లు ఎయ్యి చాలు
తర్వాత
అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయాలి
తరువాత ఆలగడ్డలు వేయాలి కదా
అవును ఆలుగడ్డలు వేసి ఉప్పు మిరపొడి వేసి బాగా కలపాలి
అమ్మా ఇది ఎంతసేపు వండాలి
పది పదిహేను నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి
ఊ అమ్మా టమాటో పప్పు కుడా చేద్దామా
ఆ సరే చేద్దామ్ అది కూడా చాలా ఆరోగ్యకరమైన వంటకం
ముందుగా ఏం చేయాలి
ముందుగా పప్పు కడికి కుక్కర్ లో పెట్టాలి
అందులో ఏం వేయాలి
పప్పుతో పాటు టమాటాలు పసుపు కొంచెం నూనె బాగా వేయాలి
ఎన్ని విజల్స్ పెట్టాలి
మూడు విజిల్స్ చాల్లె
తర్వాత తాలింపు వేయాల
అవును తాలింపులు ఆవాలు జీలకర వెల్లుల్లి కరివేపాకు కూడా వేయాలి
కొత్తిమీర
వెయ్యి అది కూడా బాగా వాసన వస్తుంది
చికెన్ రెడీ అయ్యింది
చికెన్ ఏంటి పప్పు ఆలు ఫ్రై కూడా రెడీ అయింది కదా
ఆ అన్నీ అయిపోయాయి అమ్మ
బాగుంది ఇప్పుడు అన్నం కూడా అయిందా
అవునమ్మా నమ్ కూడా రెడి
అయితే అందరం కలిసి భోజనం చేద్దాం
నా నన్ని కూడా పిలుస్ తను
నాన్ ఊ సరే భోజనం రెడీ అయింది తిన్నాం పదండి
చికెన్ కర్రీ ఆలు ఫ్రై టమాటా పప్ ప్పు అన్నము అన్నీ చేసాను రాండమ్మ తినేకి
హు మీరు ఇష్టపడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు కడుపు నిండా తినండి సరేనా
రండి రండి అ అందరం కలిసి తినేద్దాం మాకు అల్లు ఫ్రై చాలా బాగుంది
సరే వచ్చే వారం బిర్యానీ కూడా చేద్దాం
మా
అప్పటి వరకు ఈ రోజు వంటలన్నీ ఎంజాయ్ చేసి తినేద్దాం ఆ హుమ్ సరే మనము ఇంకా ఏం వంట చేద్దాం
హ
లేదా బయటికి వెళ్ళి తిందామా ఇంట్లో ఏదైనా మంచి వంట చేద్దామా రాత్రికి
బయటికి వద్దులే అమ్మాయి ఇలానే చేసుకున్నాము
సరే మీక ఏం తినాలనింది చెప్పండి
గోంగూర పప్పు తీసుకున్నాము టమాటా కారం తీసుకున్నాం
అవునా నాకు పన్నీర్ కర్రీ ఇష్టం వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను
ఆ సరే వెజ్ ఫ్రైడ్ రైస్ నీకు వస్తుందా
ఆ వస్తుంది ముందుగా అన్నం ఉడికించాలి ఫ్రైడ్ రైస్ కి అన్నం కొంచెం చల్లగా ఉండాలి
వ వెజిటెబల్స్ ఏ మేము వేయాలి దాంట్లో
ఇంకా క్యారెట్ బీన్స్ క్యాబేజీ క్యాప్సికం వేస్తే బాగుంటుంది
అన్ని తీసుకురావ బయటికి వెళ్ళి
ఆ తీసుకొస్తాను ఇంకా ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది
హ
ఇ ఇంకా నీకేం కురా తెలుసు
నాకి
ఓ నకేం వాంటా తెల్సా పనీ చెప్పు
బిర్యానీ తెలుసు నాకి
అవునా ఎలా చేయాలి బిర్యానీ చెప్పు
ఫస్ట్ మనము టమాటాలు ఉల్లిపాయలు అన్నిీ కట్ చేసుకొని పెట్టుకోవాలి
హ
తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి
అందులో బాస్మతి రైస్ వైస్ బిర్యానీ చేస్తే బాగుంటుందేమో కదా
ఆ అవును
అవును మచ్చిపోయ పన్నీర్ కరీ ఎలా చేయాల తెలుసా
అద నాకి
ఏ తెలిదా సరే మనం యూట్యూబ్ లో చూసి నేచ కున్నాంలే
ఆ
యూట్యూబ్ లో ఎలా ఉందంటే ఫస్ట్ మనం పన్నర్ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని టమాోటా వన్ వేస్ కొని మెత్తగాయే దాకా చేయాలి మసాలాలు వేయాలి మరపొడి పసుపు పొడి ధనియాల పొడి అన్ని వేయాలి వేసి బాగా కలిపి చేయాలి ఉడికించాలి బాగా అంతే పన్నీర్ కర్రీ అయిపోతుంది
వాటిలో సోయా సాస్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటారా
అవును ట్రిప్పుకెల్లేటప్పుడు ఏదో వంట గురించి చెప్పావు అది తిన్నానని చెప్పావు అదేంటో చెప్పడం మర్చిపోయావేంటి
నేనేమ్ తిన్నానంటే ఫ్రైడ్ రైస్ తిన్నాను
హ
పన్నీర్ తిక్కా తిన్నాను
బటర్ నాన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైమ్ మనం ఇంట్లో చేద్దాం సరేనా
సరే అమ్మ అలాగే మా ఫ్రెండు ఉప్మా ఒక రోజు తీసుకొని వ చరు చాలా బా చేశారమ్మా వాళ్ళు
అవునా అలాగే మనం కూడా ఇంట్లో అన్ని వంటలు చేద్దాం సరే
హ్మ్ సరే అమ్మా